చేస్తున్న టైంలో కాల్ చేసి సమ ఏం పడుకోలేదా
లేదు నిద్రే రావట్లేదు మా రూమ్మేట్ దయ్యాలు ఇంకేం చేస్తాము హమ్ నేను నిద్ర పోయ్యాను ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అరుస్తున్నారు పడిగెడుతున్నారు ఇంకే నిద్ర నిద్ర పోయ్యేది మా రూమ్ అమ్మాయి ఉంటు టది అమ్మాయి వస్ డోర్ కూడా ఎయికుని వెళ్ళిపోతా ఇంకో పక్క దోమలతో గీరుకుంటుంటే నేను ఇంక కొంచం ఆమె రాటన్ కాగ్ కొడితే
అయ్యోయ్యో
చూసింది కోన్లు పెడుతుంది అన్ని పెడుతుంది నాకు మత్రం డోర్ వేయటం తెలియలేదు
కొడుదాంలే
మ్ కొట్టొచ్చు ఆ తిన్నా ఇప్పుడేమో మావిడికాయ నువ్వు
నేను కూడా మామిడికాయ తిన్నా
మ్ ఏమి నిద్రపోతున్నావా మ్
నిద్ర రావట్లేదు నాకు ఇంకా
ఉ
ఫోర్ పైన అవుతుది రాడాన్
ఉ
మ్ ఏం చేస్తున్నారు మీ వాళ్ళు పడుకు ఉన్నారా
అమ్మాయికి స్వాద పడలా అయిపోయింది ఇప్పుడే
కొట్ట స్వార్ద పరూరల
ఏం చేస్తే ఏం చేయలేదు ఇంకా నిద్ర వస్తుంద
ఉ పడుకో నిన్న
ఉ ఇన్న అయిలాంకా ఆఫీస్ క వెళ్ళాలి
మ్
ఏందో ఊరికి ముందు వస్తది
ఊ వీకెండ్ కదా
మ్ మా రూమ్ లో వేరే ఊరి కి ముందు వెళ్తా ఊరికి ముంద వస్తా మా ఊళ్ళంతా ఊరు తర్వాత వెళ్తారు ఊరు తర్వాత వస్తావ్ నువ్ అట్లే నా
అంతే ఇంకా
మ్ ఎన్నింటికి మీకు
నేనా ఫోర్ కు వస్తది క్యాబ్ ఫైవ్ తర్టీ టికీ షిఫ్ట్ అయితె ఫోర్ థర్టీ కి ఏస్తాడు వాడు ఆఫీస్ లొ వాడు పనికిమాలినొ ఇం ఇంత తొందరగా ఎందుకు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీకి వచ్చినా కూడా మేము ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీకి వెళ్ళిపోతాము
ఉం మాకు త్రీ ట్వంటీకి వస్తది ఇకేం చేసేది
నీకు ఏ షిఫ్ట్ ఫైవ్ తర్టీ షిఫ్ట్ ఆ
ఉమ్ ఫైవ్ థర్టీ షిఫ్ట్ ఫోర్ థర్టీ కి అట్ల వెళ్ళిపోతాం మా రూమ్ అమ్మాయి కోన్ పెట్ పెట్టించుకుని వచ్చి మొహాన్ పెడతంది చూడమని కొంచెం దూరం పెడితే చూస్తాగా
ఆ దాని ముఖాన పెట్టు పో పోయి
నేను నాకు రాదు నేను పెట్టను
ఉహు
ఈ పిల్లా ఈ పిల్లకు నిద్ర రాట్లేదు కాని ఎక్కడ హెల్ప్ చేయాల వస్తదొ అని నటిస్తోంది లొకేషన్ మార్చుకుందాం అనుకున్న
ఏమి
నార్మల్గానె అది ఇంటికి కొంచెం దగ్గర ఉంటద అట్లిట్లా అనుకున్నా వీళ్ళ కోసం ఉందని ఇప్పుడు వీళ్ళు స్వార్థం చూపిస్తుంది
ఏం చేస్తుంది
ఊ ఏం చెయలేం అంతే చూన్నీకి ఇంతే ఉంటది మళ్ళా
ఉహు
అప్పుడే ఎక్కువ అయింది
అవునా
ఉ చూస్తుంది చిన్నగ చూ తీసి
ఏమంట ఎందుకు చూస్తావ్ అని చెప్పు ఉహు
మీ రూమ్ లొ కూడ ఆ
ఉ
చెప్పు ఏందో చెప్తున్నావ్
భయపెడతా అని చెప్పు దానికి
ఉ ఎంత ఉండదిలే ఒక చేత్తో ఏయచ్చు
అవునా
మ్మ్
మ్మ్ ఏం తిన్నావ్
ఈ రోజు మా ఫ్రెండ్స్ దోసేసారు ఇంకా మా హాస్ట్ లో మధ్యం చికెన్ చేసింది అదే సాయంత్రం కూడా మధ్యాహ్నం తినలేదా మళ్ళీ అదే పెట్టింది ఏదో ఇంట్లో ఉన్నట్టు
మ్మ్
మనం ఇంట్లో మధ్య హ్నం కూరట్లు ఉంచుకొని అన్నం వండుకుంటాం
ఆక్చళ్లి అది మేము మీర్ లాస్ట్ టైమ్ ఏమైందంటే ఆంటిక్కి వాళ్ళు కొడుకుది మ్యారేజ్ ఉన్నింది కదా ఆమె ఇ ఇంటికి అంటే పెళ్ళికి పోయింది కదా అప్పుడు మేమే ఐడియా ఇ చ్చింది మర్ ధ్యాహ్నం చేసిన కర్రీ నైట్ కి మిగులుతుంది కదా అని అదేపోల అ ఉంటుంది లేకపోతే నైటే కదా చేస్తది మీ ఆంటీ
ఇప్పుడు కడతన్న అప్పుడు పాపం
మ్మ్
మన అంటే మేమే ఫ్రీ ఉండట్లేదు కదా ఇక్కడ
మ్మ్ భల్లే కొవ్వు అయింది వాళ్ళకి నిజ్జంగా
ఏయ్
మ్మ్ ఏం చేస్తా
ఈ పిల్ల నన్ని కొడతనేే ఉ న్నిద్ది ఎందు కొట్టిద్దో తెలీదు
ఏస్తా అని చెప్పు వచ్చి
చేయించుకుంది ఇప్పుడు లైట్ల అన్నీ ఆఫ్ చేసి నిద్రపోతుంది
దెబ్బలు పడతాయను లైట్ ఆన్ చేయ్ అని చెప్పు
మమ్మల్ని కాల్ నాకు కాల్ జాపాల
హ్మ్మ్ హు
సాగుతుంది ఏం చేయలేపోతున్న నేను
మ్మ్ వస్తా ఆకు వస్తా నేను మా ఫ్రెండ్ వచ్చిందీ అయిపోయినంక వస్తా అది పోయినాక
మ్మ్ కొంచెం వచ్చి మాట్లాడు
ఏసేదం లాగేదాం కిందికి
మ్మ్ కొచ్చేసిద్ధిలే ఊరికే
మీర్ దీంట్లో ఇందాక ఎళ్ళినప్పుడు హాస్టల్ ఫీజు కడతా అంటీ అనిపిస్తారప్ పని చేయలేదనమాట నా దాంట్లో నెట్టు లేదు
ఉ అంటే నా దగ్గర నెంబర్ ఉంది అని చెప్ పింటద
ఆ నా దగ్గర నంబరు ఉంది అయినా గానీ ఆస్తుంది కదా ఇంకో అమ్మాయి నువ్వెందుకు అనింది అన్ని అని స్వీగా ఉంచుకుం తారా హస్టల్ లో
అట్ట కాదమ్ మా అంటా
మా్
హ్మ్మ్ ఇంకేం మాట్లాడేది
అంతే అ ఆంటీ ఈ మధ్య మెంటల్ ఆంటీ అయిపోయింది
మ్మ్ బీఎమఐ పేయింది మనుషులు వస్తున్నారు ఎట్లాగొ మేము తీసేస్తున్నాము వచ్చినన్ని రోజులు ఉంచుకుంటాము సంపాదించుకుం ఉంటాము దాచుకుంటాము
మ్మ్ కానీ ఆమెకే పాపంలే అది ఇప్పుడు అదే వాళ పిల్లలకి అట్లా చేస్తే
అదే కదా మొన్న మా వొళ్లు వన్ పని చేశారు పదిహేను మందికి కేజీ చికెన్ అంటే ములక వస్తది పదకొండు మందికి
ఈ చాలా అయితది కదా
అదే కదా కనీసం మూడు కేజీలు రెండు కేజీలు అయినా తే పిచ్చాలా నిజంగా పెట్ ఆమె అయితే
అవును
హు నా పక్కన అమ్మాయి రెండు కేజీలని చూపేస్తుంది అంతే రెండు కేజీలు అంటే వాష్రూమ్ అంటుంద అర్థం గావట్లే
ఏమో వాష్రూమ్ వస్
దయచేసి అని చెప్పలేను ఇప్పుడు నేను నిధంలో ఉంది
దవు
మా రూమ్ లో పట్టించుకొని గిచిచ్చుకోవాలి సొంతంద వచ్చి
ఇయ్యారు డేట్లో
నాలో సగం కూడా ఉండదు అదే భయం నాకు
ముళ్ళపడిద అని బల్లి పిల్ల కలం పెళ్లి చేయ్యాలని చెప్తుంది పిల్లోడికి ఇచ్చి చెయ్యాల
పర్సనల్గా వాళ్ళు జీన్సే అంత
ఇకా ఏమై ఆఫీస్ ఉందా రేపు
ఉంది అల్లలా మూడు ఇరవైకో వస్తాడు నేను అక్కడో ఒక్కటిన్నరకి లేసి రెడీ అయ్యి తిని ఇంకా అసలు టైమే ఉండదు
అంత త్వరగా వస్తాయి ఇంకా ఏమన్నానా
ఉ అదే కదా ఎప్పుడో ఐదున్నర ఆఫీస్కి ఇప్పుడే వస్తా గంట ముందు తీసుకెళ్ళక పడేస్తాడు ఏం చేయినికో మరి
ఒక నిమిషం ఆగు మరి చేస్తా ఉండు
ఆ సరే బాయ్